ఆ వినిపిస్తుందండి. మీకు ఇప్పుడు వినిపిస్తుందా
అవునా
వినిపిస్తు
చెప్పుమా ఖాళీనే ఉన్నాను. తిన్నావా
ఆ తిన్నాము. మీరు తిన్నారా
అ తిన్న
ఈసారి కొంటా
నేనా ఈ రోజు చట్నీ, అన్నాం
అవునా ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూనే మార్నింగ్ మార్నింగ్ చేసిండేదే ఇంకా మళ్ళీ ఎమ్ చేయలేదు.
అవునా మీరు ఇంటి దగ్గరే ఉంటారా
హ్మ్ ఇంటి దగ్గరే ఉంటాను. ఎక్కడ వెళ్ళాను.
అవునా పల్లెల్లో బాగా చేస్తారా ఫెస్టివల్స్ అన్ని ఇప్పుడు
ఆ బాగా చేస్తారు.
అంటే ఏది ఏ పండుగ బాగా చేస్తారు.
ఇక్కడ దసరా అయితే బాగా చేస్తారా టౌన్ లో మరి పల్లెటూర్లలో అయితే ఈనా శ్రీరా శ్రీరామనవమి బాగా జరుగుతుంది.
అవునా ఎట్లా చేస్త స్తారు శ్రీరామనవమి రోజు ఆ సైడ్ మీ దగ్గర
శ్రీరానమమి పండుగ రోజు మామూలుగా హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని
ఆ అంటే మొత్తమా ఊరికనే బండలు కడుగు తారంటారే అట్లా కడుగుతారా
లేదు మామూలుగానే హౌస్ క్లీన్ చేసుకుంటాము
అవునా
ఉమ్
ఉహు
సీతారాముల కళ్యాణం ఉంటది ఈ కళ్యాణానికి ఏవైనా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లొచ్చు మనం కూడా కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు
ఆ అకే ఆహా అందరూ చేయొచ్చా
ఎవరైనా చేయిచ్చు
అవునా
అవును
ఆహా అంటే మీ విలేజ్ ఇప్పుడు విలేజ్ లో క్లైమేట్ గురించి మీరేమనుకుంటారు
చల్లగా ఉంటది మంచి వాతావరణం ఉంటది
ఆ అంటే మీకి టౌన్లలో క్లైమేట్ ఇష్టమా విలేజ్ లోదే ఇష్టమా
మేం విలేజ్ లో ఉంటాం కాబట్టి విలేజ్ లోనే ఇష్
ఆహా అవునా ఫార్మింగ్ అ ఇట్ల ఇష్టమైనా మీకు కూడా
ఆ అవును ఇష్టం
ఆయి పులిహోర చేస్తారంటారు కదా తినే వంటల్లో
ఆ అవును చేస్తారా
ఐడియా ఉంది ఎట్లా చేస్తారు అని
ఆ ఐడియా ఉంది ఫస్ట్ రైస్ రైస్ చేసు కొని రైస్ మొ త్తం చల్లారిన తర్వాత బా పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓ పచ్చిమిర్ చ్చి ఆ మరియు పులిహోరలోకి చింతపండు అయినా వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసంమయినా వేసుకోవచ్చు
అంటే హోమ్ మేడ్ చెప్తన్నారా మీరు ప్యాకెట్ టైప్ వస్తాయి అవి చెప్తన్నారా ఆ ఓకే
ఇంట్లో తయారు చేసేవి బయట ఏం కొని తీసుకొచ్చుకని చేయనా ఆ ఇంట్లోనే తయారు చేస్తాను పచ్చిమిర్చ్చి ఐదారు పచ్చిమిచ్చి ఎలా ఆ పేస్ట్ లా వ చేేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అట్లా ఆయిల్ ఎసేసి పోపేసుకోవాలి ఆవాలు జీలకర్ర గరా కరవే పాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి అవి కొంచెం బాగా బాగా వేగిన తర్వాత పల్లీలే ఇేస్తాము పల్లీలి అలా కొంచెం వేయి వేయించేసి పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేేస్తాం
అవునా
పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు అవన్నీ కలిపేసి బాగా పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు వేపేసి
అంటే రెగ్యులర్గా ఎప్పుడైనా చేస్తుంటారా రెగ్యులర్ గా చేస్తుంటారా ఏదనా ఫెస్టివల్స్ ఒకక్కటే చేస్తారా
రెగ్యులర్గాసుకుంటామాట రెగ్యులర్గా అంట డైలీ ఏం చేసుకోం పుఖము మామూలుగా ఎప్పుడైనా చేసుకుంటుంటాం
అవునా ఆహా అంటే ఏదన్నా ఫెస్టివల్ మీరు ఆ బట్టలు పట్టు వస్త్రాలే వేస్తారా నార్మల్ గా నే వేసుకుంటారా బట్టలు
కొత్త బట్టలు తెచ్చుకుంటే వేసుకుంటాం లేదంటే మామూలు వే ఇంట్లో ఉన్నవే వేసేసుకుంటాం
అంటే పట్టు వస్త్రాల మామూలువేనా అని
పట్టు ఏం కాదు నార్మల్వే వేసుకుంటాము
అవునా
ఉమ్
ఆహా మీ ఇంటి దగ్గర గార్డెన్ అట్లాంటిది ఏమైనా ఉందా
ఆ ఉంది
ఆహా ఏమేమి ఉంటాయి అందులో
చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు టమాటా మిర్చి ఇలాంటివి ఉన్నాయి
ఉహు రోజెస్
ఆహా లేవు రోజ్ రోజెస్ లేవు
ఆహా
ఉమ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి జామ చెట్ ఆ ఇవి బొప్పాయి చెట్లు
అన్ని చెట్లు అంత ప్లేస్ ఉందా అండి మీకు ఇంటి దగ్గర
ఆ అవును
ఆహా మీరు హౌస్ వైఫ్ఎనా అండి ఇంటి దగ్గరైనా ఏదైనా వర్క్ చేస్తారా
లేదు ఇంటి దగ్గరే ఉంటాను
అవునా ఇప్పుడు ఫెస్టివల్స్ కి విలేజెస్ కి వెళ్తారా అండి మీరు
అవును మేము పల్లెటూరులోనే ఉంటాం కదా ఎక్కడికి వెళ్లం ఇక్కడే ఉంటాం
అంటే ఏదైనా రిలేటివ్స్ వాళ్ళు అట్లా పిలుస్తా ఉంటారు కదా ఫెస్టివల్స్ కి
ఆహా ఎక్కడికి వెళ్ళము ఇంటి దగ్గరే ఉంటాము
అవునా
ఉహు ఫంక్షన్స్ ఎలా ఎప్పుడైనా ఫంక్షన్స్ పడితే వెళ్తాం లేదంటే లేదు
ఆహా అంటే వీక్లీ వన్స్ అట్లా బయటికి ఏమన్నా షాపింగ్కి ఎట్లా వెళ్తుంటారా అండి
ఆ వెళ్తుంటాం
ఆహ పండగలకి వెళ్తారా
ఆ వెళ్తాము
అవునా టీ తగినారా అండి
ఆ లేదు తాగలేదు మేం టీ తాగమ్ అలవట్లేదు
అవునా అంటే ఎప్పుడు చేయరా
ఆ లేదు ఇంట్లో చేసుకోము టీ ఎక్కువ
ఆహా
ఉమ్
ఇప్పుడు ఉగాది వస్తుంది కదా అండి
ఆ
పండుగ కూడా బా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారా మీ విలేజ్ లో
అ అవును చేసుకుంటాం
అంటే మార్నింగ్ నుంచి ఏమేమి చేస్తారండి
పొద్దున్నే లేచేసి ముందు రోజే హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటాం కాబట్టి
అంటే ఫెస్టివల్ కి ఇప్పుడు మెయిన్ కదా ఉగాది
అవును
అంటే ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం కడుక్కుంటారుండి కదా హౌస్ క్లీనింగ్ మొత్తం
ఆ ముందే క్లీన్ చేసేసుకుంటాం
అవునా మీరు కూడా కడిగేస్త తరా అ నేర్లా
ఆ అవును
ఆ ఏం చేస్తారు ఇంకా ఆ రోజైతే
పొద్దున్నే లేచేసి వంటలు చేసుకుంటాము
ఉ తీపి పదార్థాలు తీపి పదార్థాల అండి
ఆ అవును
ఉహు ఏమేమి వంటలు చేస్తారు
చిత్ర అన్నం పప్పన్నం రసము మున కాయే ఫ్రై ఆలుఫ ఫ్రై ఇలా చేసుకుంటాము ఒడియాలు ఇంకా ఉగాది పచ్చడి మెయిన్
ఆ ఎట్లా చేస్తారండి ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేస్తారు మామిడికాయి ఆ ఉ పు
పులుసు వేస్తారు కదా
ఉ వేస్తరు బెల్లము చింతపండు వేపపూత
అ
ఇవన్నీ ఒక్కొక్కటిగా కలుపు తు తయారు చేస్తారా
కి నైవేద్యంగా అదే పెట్టేస్తారు కదా
అ అవును
ఉహు ఆ మామిడి తోరణాలు కడతారు కదా మీరైతే డిజైన్స్ అట్లా ఏస్తారా అండి
ఆహా లేదు మామూలుగానే కట్టేస్తాం
ఆహా ఏమేమి వేస్తారు తోరణాల దగ్గర
మామూలుగా మామిడాకులు ఆ పురుపాస అని ఉంటది దానికి కుచ్చేసి నార్మల్గా ఇంకా వాకిలి కడుస్ సైడ్ ఇట్ సైడు వేపు వేపాకులు ఇలాంటివి పెట్టేస్తాం
ఇంకా నెక్స్ట్ శ్రీరామనవమి కదా అక్కడ మీ విలేజ్ లో చేస్ స్తారా అండి సీతారాములు కళ్యాణం
ఆ చేస్తారు
బాగా చేస్తారా అండి
హ్మ్ హ్మ్ మా ఊర్లో బాగా చేస్తారు సీత సీత సీతరాముల కళ్యాణం
అవునా ఎప్పుడు మీరు దాంట్లో పాటిస్ పేట్ చెస్తాంట్రా
అవును చేస్తాం
అవునా
అ
మెయిన్ అంటే ఏది బాగా చేస్తారండి
అంటే ఏది ఏది మేయిన్
పండుగ వస్తది కదా ఇప్పుడు ఉగాది శ్రీరామనవమి మొన్న సంక్రాంతి ఇవన్నీ అయిపోయాయి కదా
అవును
పల్లెల్లో అయితే ఏ పండగలు బాగా చేస్తారు మెయిన్ గా
పళ్లలో ప్రతి ఒక్క పండుగ బాగా చేస్తారు బాగా సెలబ్రేట్ చేస్తారు
అవునువును
అ
దీపావళి పండుగప్పుడు నోములు ఉన్నాయంటారు కదా
అవునామ్ మా నాకు నాకైతే తెలిదు ఐడియా లేదు
అవునా ఆహా దీపావళి అయితే క్రాకర్స్ ఆ మాకున్నాయండి నోము
అవునా ఏం చేస్తారు మీరు
మేమా ఆ దీపావళి పండగ వస్తుందనే వారం ముందు హౌస్ మొత్తం కడిగేసుకుంటాము క్లీన్ చేసుకుంటాము ఇంగ దీపవళి ముందు రోజు మరీ కడుక్కుంటాం ఒకసారి కింద బండలు ఇట్లాంటివన్నీ దీపావళి ఆ బెల్ల ఇవి అట్లు చేస్తారు మా సైడ్ దీపావళి ఖచ్చితంగా
హ్మ్ హు
ఆ దీపావళి పండుగ రోజు ప్రొద్దున్నే లేసి పూజ చేసుకుంటాము దేవని పటాలన్నీ శుభ్రంగా కడిగి మళ్ళీ కల్చం పెడతారంటారు కదా
అఓ
కుంటాము అదంతా అయిపోయిన తర్వాత ఆ పూజారి స్వామి వస్తారు స్వామి వచ్చి గౌరీ దేవిని తయారు చేసి ఆ పసుపు ముద్దతో
ఇది గౌరవమ్మ పండుగ కదా
ఆహా మాకు నోములు చేస్తారండి అట్లా
ఓకే
నోంపూసలు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ తెచ్చుకుంటాము కొత్తవి ముందు పూసలు అన్నిీ తీసి కొత్త దారంలో వేసి మా హస్బెండ్ వాళ్ల కడతారు
ఆ ఓకే
అంతవరకు ఒక పూ అదే ఉపవాసం ఉంటారు కదా
ఆ
ఆ పూజ అయిపోయే వరకు ఉపవాసం ఉండాల
ఓకే
ఉ అట్లు ఇవి చేసింది పెంటాం కదా అవి నైవేద్యంగా పెడతారు దేవునికి
ఓకే సరే అండి
ఆ సరే అండి
ఆఓ